హలో
నడద్దు నాకు
ఆ ఓకే ఓకే కాదు ఎందుకు వచ్చూసాం ఇంతకు ముందు
ఇంత ముందుకు నీ దగ్గర నుంచి నాకు మళ్ళీ కాల్ొచ్చింది వెనుకా ఆ కావాల వచ్చింది కానీ దాన్ని చేయడానికి కూడా నాకు ఆప్షన్ చూపించట్లేదు
అయితే మరి కట్ అయింది మళ్ళీ అది వెంటనే
అది కట్ అంటే స్టక్ అయిపోయింది కావచ్చు మేబీ నెట్వర్క్ ప్రాబ్లమ లేకపోతే కాల్ జంప్
లేదు లేదు వీ వీళ్ళ అప్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంలా
ఒకసారి వాళ్ళు ఏమైనా సెడ్ చేసుకుంటే బాగుండదు వాళ్ళ లేకపోతే
ఆ అవును మన తెలివదు కదా వాళ్ళు ఇది రిక ఇది రికార్డ్ అవుతుది అనుకుంటా వాళ్ళు ఆ కాల్ చూసి చెక్ చేస్తారు మేబి ఏదనా ప్రాబ్లమ్ ఉంటే చెప్తారు కదా
రికార్డ్ ఆప్షన్ ఉంది ఇట్లో
నాకుతెల్వద్ ఆ అవునవును కాల్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది రికార్డ్ ఎక్కడ వచ్చింది నీకు అక్కడ
ఇంత ముందు నువ్వు కాల్ చేసినప్పుడు నాకు సంబర్డిస్ కాలింగ్ అని చెప్పి క్ కనబడ్డది అక్కడ
నాక ఎందు కొస్తలెద్ మరి నీకు కు టాస్క్ కోషన్ కాలేదుగాదా నువ్ నాకు కాల్ చేయడానికి
ఆ నాకు రావట్లేదు నాకు ఆప్షన్ లే కదా
ఓకే
సరే మరి పిల్లల్ని కరెక్టా స్కూల్లో జాయిన్ చేద్దామా
ఎం స్కూల్ అది
కరాటే స్కూల్ కరాటే స్కూల్
కరేటే స్కూల్ ఉంటందా జస్ట్ ఏదో సమ్మర్ లోన లేకపోతే కొన్ని క్లాసెస్ ఉంటాయి కోచింగ్ లో దానికి సపరేట్ స్కూల్ ఉంటదా కరటేకి
కరటె మరి ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫిఫ్టీ డేస్ లో నేర్చుకుంటే సరిపోయేది కాద అది అది ఇలా ఎవ్రిడే లర్నింగ్
అన్ని రోజులుంటే వాళ్ళు ఉన్నద చిన్నగా ఒక నెక్స్ట్ ఇయర్ వాడు ఫస్ట్ క్లాస్ కు చిన్నవాడు ఫస్ట్ క్లాస్ కి పోయినాక అప్పుడు జాయిన్ చేస్తే బెటరు
అవును అది కూడా కరెక్ట్ మరి ఏంటిది ఈ మంత్ ఇక్కడ ఉంటున్నాము నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయదామ్మా వేరే దగ్గరికి
ఓపిక లేదు ఇల్లు మారాలంటే
వారు ఓపిక లేదంటే ఎట్లా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా దగ్గరగా ఉండాలి దూరంగా ఉండాలని చెప్పి దూరం దూరం అవుతుంది ఎక్కడక్కడ డిస్టెంట్ బాగా పెరిగిపోతుంది
ఏడ పెరిగిపోయినా ఎం గాదు ఇక్కడే ఉన్నాం అటు పోతే ఫుల్ రెంట్లు ఉంటాయి మరి చిన్నోని స్కూల్ ఫీజు కూడా ఎక్కువ ఉంటది
చిన్నడి స్కూల్ ఫీజ ఎక్కువ ఉంటుంది కష్టమవుతుంది ఇక్కడ అక్కడికి
ఆ రైతుజవాళ్ళు ఉండే ఏరియా పోవచ్చు కానీ ఏమో
ఆ ఏరియాలో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి రెంట్లుంతంటే ఏం కదా అని చెప్పి కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఒకవేళ మూవ్ అయితే షిఫ్టింగ్ ఓకేనా పాజిబుల్ ఉందొ లేద చూసుకోవాలి దగ్గరలో స్కూల్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి పాపను కూడా జాయిన్ చేయాలి కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా మనం కొంచెం ముందుగా ఆలోచించాల్సి వస్తుందిక లేకపోతే డిలే అయిపోతే బాగా
ఆ పాపని ఇట్లాయినా నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ లో జాయిన్ చేపిద్దాం
ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే మరి ఏబీసీలు అన్ని క్లియర్ అ
అవును రాస్తుంది ఆమె చెప్తది కదా అది ఇప్పుడు ఏఫర్ అని ఆమె రాస్తుంది కూడా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచిగానే రాస్తుది కానీ ఎక్కడ పడితే అక్కడ రాస్తుది లైన్ గా రాయడం వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఒకసారి స్కూల్ పోతే వాళ్ళని వీళ్ళని చూసి టీచర్స్ని చూసి నేర్చుకుంటారు
ఫింగర్స్ లో స్ట్రెంత్ మంచి గుంటే
మంచినే పట్టుకుంటుంది ఆమె ఇగో నిద్ర వస్తుంది. ఆవలింతలు తీస్తుంది కాని పండుకుంటలేదు
తీసుకురా ఇగ మరి ఇక్కడ పడుకో బెడతావా ఇగ
ఏం పడుకో పెట్టాల ఆమె వస్తలేదు ఇగో నా పక్కనే కూర్చున్న చేతిలో నీ పక్కన కూర్చున్నట్టు నా పక్కన కూర్చున్నది ఈడ కూర్చుంటే ఆవలిస్తా ఉన్నది.
పడుకోబెట్టు లేకపోతే మళ్ళీ వాడొచ్చడానికి అసలు వండుకోదు ఇద్దరు కోతు లెక్క ఆడుతనే ఉంటారు. సైకిలు పట్టుకొని బండి పట్టుకొని ఆడుతనే ఉంటారు.
నాకు ఆకలేస్తుంది నిద్ర వస్తుంది ఆకలి కాదు ఫస్ట్ నాకు నిద్రొస్తుంది ఆక బాడుకో
మరి ఆ వాడు చిన్నోడు రాకముందే నువ్వు పాప వండుకోండి ఒక గంట సేపు
నేను పనుకోను బచ్చి పడుకున్నాద
పనుకోలే పనుకోలే
పడుకొనియకు ఊకే పంటది
ఎంపన్డదు గేమ్ ఆడుకుంటుంది.
ఆ ఫేస్ కి ఎందుకు గందగనం పింపుల్స్ అయినయ్ కుత్త
మొన్న బురుదల పడ్డదట
అ
మొన్న రోడ్ మీద నడుచుకుంట పోతాను నైట్ నైన్ ఓ క్లాక్ కాల్ జారీ బురదలో పడ్డదట మొఖం
హా హా బుడదంతా అట్లా అయిందా
ఆ బుడదంతా మొత్తం
దానికి మళ్ళా ఎక్కువ వస్తుంది. లైట్గా నీకు స్పీకర్ ఆన్ అయిందా
లే స్పీకరే మీ అనుగాలే
ఎందుకు ఎక్కువ వస్తుంది
ఇప్పుడు వస్తుందా ఇంకా
నేను మాట్లాడుతుంటే నాకు మళ్ళా వినిపిస్తుంది అగో వెనకల చిన్నగా ఉ
నాకేం రావట్లేదు నీకు వినబడుతుందా
ఏ నీ వాయిస్ అంటే నా వాయిస్ నాకు వినిపిస్తుంది మళ్ళీ
నాకేం వినబడతలేదు
ఏమో మరి ఈ యాప్ ఇష్యూనో లేకపోతే ఫోన్ ప్రాబ్లమో మరి ఏంటో నెట్వర్క్ ఏం తెలియదు మనకి
ఏం కాదులే
ఇంతకు ముందు నేను బచ్చుతోని మాట్లాడినప్పుడు ఇప్పుడు అమ్ అప్పుడంత చెక్ చేయలేదు నేను మాట్లాడుతా ఉన్నా గాని ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఫుల్ నిద్ర వస్తుంది నాకు
ఎండాకాలంలో పది నిమిషాలున్న పావు గంట అయినా కనీసం గంట సేప వండుకుంటే మధ్యాహ్న టైంలో కొంన్ చెం మనం ఫ్రెష్గా ఉంటుంది మన యాక్టివ్గా ఉంటుంది మన మైండ్
నాకు కూడా పనుకోవాలనే అనిపిస్తుంది అని ఇక హ్యాపీనే పడుకుంలేదు మళ్ళీ జో కొడతానా. ఆవలింతలు తీస్తా ఉంది పొద్దునప్పుడో వచ్చింది కదా
ఓకే
కానీ అద నువ్వు సినిమాల ఇంకా మొత్తం పైన పాములు వస్తాయి చూడు తల మీద అదే ఆయన పేరు ఏం పేరు
నాగినా
కాదు ఇవి వినము వాల్వీల్లుు ఉండే దగ్గర ఇట్లా పాములు ఎక్కువ వస్తాయి ఉడి చు ఆ కాదు కాదు స్పైడర్ మ్యాన్ చిన్నది పెట్టినప్పుడు వాడఅక్కడ పైైనకి ఎక్కి కొడతాడు కదా వాన్ని.
చిన్నది పాటినవ్ పనికి
ట్రైన్ లో కూడా ఉంటాడు స్పైడర్ మాన్ ఆ పైన ఇట్లా రెండు మూడు చేతులో తలకాయలు ెక్కుంటాయి కదా ఆ ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ పేట్ నా రుద్రలో కూడా సేమ్ వాడుు అట్లానే కనిపిస్తున్నాడు ఒకడు కానీ తలాలో మ పూట పైన పాములు లేక్కు ఉన్నాయి వాడికేమో ఇట్లా చేతులు పట్టుకోడానికి ఉన్నాయి.
ఓకే ఇప్పుడు విన పడుతుందా
వినవడుతుంది ఏంటిది మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అయింది నాకు స్పీకర్ ఆన్ అయిందా.
స్పీకర్ అది ఆన్ అయిి కట్ అయిపోతుంది ఆ
నా అదే వాయిస్ నాది కూడా వినిపిస్తుంది ఒక్కోసారి మళ్ళీ ఆగిపోతుంది.
ఇప్పుడు విన పడుతుందా.
ఆ ఆ ఇప్పుడు లేదు మళ్ళా పోయింది కానీ నా వాయిస్ కొంచెమన్నా ఇట్లా వినిపిస్తుంది వెనకాల మళ్ళీ నేను మాట్లాడినంక.
అవును స్పీకరు ఆన్ ఐతూ ఆఫ్ అయిపోతుంది.
ఈ కాల్ చేయ టాస్క్ ల కంటే అంతకు ముందు టాస్క్ లో బాగున్నాయి. ఎట్లా కొంచెం నాలెడ్జ్ అని వచ్చేది ఎంత మంది కని ఫోన్ చేస్తాం మనం చెప్పు ఫోన్ల నుంచి అది కూడా ఒక్క నిమి
చూడు ఒక నిమిషం రెండు నిమిషాలు అంటే ఏదో అనుకోవచ్చు. టెన్ మినిట్స్ మాట్లాడాలి కంపల్సరీ అన్నాడు. వచ్చింది వచ్చింది నాకు కూడా వాయిస్ మంచి కనిపిస్తుంది ఏకో. స్పీకర్ వస్తే మంచిగా వినపడుతుంది కదా ఓకే ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు
ఆ మస నిద్ర
మసు నిద్ర వస్తుంది ఇ ఆపం పడుకోంటే చేల పక్కన కూర్చొని వస్తుంది
క
ఇవన్ ఎంత జో ఉట్టాలనా అనందన్నా మరి
తిన్నా
తిన్న తిన్నా కాబట్టి మంచి నిద్ర వస్తుంది తిన్నావా నువ్వు తినలే ఇంకా తినాలి
అప్పు అప్పుడుదింటా పన్నెండింటికి
ఇప్పుడు బయటకి వచ్చినా కాసేపు అయినా ఇంక ఇంట్లోకి వెళ్ళి తింత ఇంట్లోకి వచ్చి తింతా
సరే రైస్ లే వచ్చే ముందు ఫోన్ చెయయి రైస్ పెడతా
రైస్ అయిపోయిందా
ఆ కొంచమే పెట్నా నేను పొద్దున
రేషన్ బియ్యం వేస్తున్నారు కదా తీసుకొచ్చ తీసుకొచ్చిన కదా నిన్ననే అన్న అయిపోయినాయి రైసు
అవి పాద అయిపోనే రేషన్ బియ్యం పెడత
సరే సరే చూద్దాం లే వంవా వస్తున్నా ఒక ఫైవ్ మినిట్లు వస్తాం
అ
బండిది టైర్ మారుద్దాం అని చెప్పి వచ్చిన
ఆ బ్రేక్స్ మొత్త మొత్తం టైట్ అయినాయి కదా అలుూ జీన్స్ తిన్నావా
కరెక్టే కరెక్టే అర్థమైంది
ఆ బండ ఆగదు అది మస్తు గోరంగ ఉన్నది అది ఆగి ఆగిపోతు అంటే వెనకాల ఎవరో ఒకరు వచ్చి తిడుతారు
ఇంట మరి ఇం చేసం బండి రిపేర్ చేసుకోవడానికి డబ్బులు సరిపోతులే
ఇప్పుడు ఇదిందిగద దీనితోని కొంచెం సేఫ్ అయితదిగాని నీళు రెగ్యులర్ గా ప్రతి
మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్ గా టాస్క్లు ఇస్తే ఏరు డబ్బులు సంపాదించు కోర్చని అనుకుంటే రెగ్యులర్ రావట్లేదు కాం చేస్తాం
అప్పుడ ఒకసారి వన్ మంత్ తర్వాత టూ మంత్స్ గ్యాప్ తర్వాత అట్లు వచ్చినాయి గాని ఇట్లా ప్రతి నెలకి లైక్ ఫస్ట్ అన్నారు ప్రతి నెల రెండు వేలు వరకు సంపాదించుకోవచ్చు అట్లొస్తాయని కానీ వస్తలే మరి టక్కు నెల కాదు మూడు నాలుగు నెలలు పట్టిన రే పదిహేను వందలు వచ్చినట్టున్నాయి నాకు
వస్తాయిగావచ్చు ఇప్పటి నుంచి
కొంచం అంటే వీళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే వీళ్ళు మనకి మెసేజ్ చేస్తారు ప్రాజెక్ట్ వచ్చింది టాస్క్ చేయండి అని
ఓకె
లేకపోతే చేయరు ఆ అమ్మ పడుకుంటది కావచ్చలే సరేనా
సరే ఓకే పడుకోబెట్టు మరి బాయ్
హు